హలో ఏం చేస్తున్నరండి చి హలో ఏం చేస్తున్నరండి బాగున్నార ఆ నేను బాగున్ననండి మీరు బాగున్నార
తిన్నారా ఆ తిన్నాను ఇప్పుడే
ఆ ఏం కూర ఒండారు
మీరు మా ఆహా ఇంకేంటి అండి విశేషాలు
ఏం లేదండి మీకు పచ్చడి బాగ ఇష్టం అందుకని పచ్చలు వండుకుంటున్నారా
అకా
ఆ మేంగుడ
ఆహా ఆ తిన్నాం అమ్మ ఏం చే లేదండి పోగులు పెడుతున్నా
మీరు ఏమేమి పోగులు తెచ్చుకున్నార ఏంటి షాప్ కి వెళ్ళారా
ఆ వెెళ్ళం
మ్మ్ హ్మ్ ఏం మీకు ఏం ఏం పోగులంటే ఇష్టం ఆహా ర చు ఉమ్మ్ బట్
ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదండి టీవీ చూస్తున్నాను మీరు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదుండి ఆ తిన్నారా అందరు ఏం పూలండి అవునా ఆ చూస్తున్నానండి నాకు బొమ్మరిల్లు గుండనింద గుడి గంటలు అదే పొదరిల్లు
ఆ నేను కూడా అవే చూస్తానండి నాకు కూడా అవంటేనే ఇష్టం
అవునా ఇంకేం చేస్తున్నారు న్న పడ ఆ అన్నం తిన్నారుగా
ఆ తిన్నానండి మ్మ్ వెళ్దాం అనుకుంటున్నా రేపు
అవునా
ఆ రేపు ఏం చేయగదు కాని తె వెళ్దాం అనుకుంటున్నా ఆహా అక్కడికి వెళ్ళామండి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తాం
అవునా ఎలారా వెళ్ళచుగా ఏం అయింది
ఆ అంతకు ముందు వెళ్ళేదానిని ఇప్పుడు వె లాట్లా అవును అసలీకే ఈ ఎండాలు ఎక్కువ పడిచస్తున్నాయి
ఎండలకి ఏ ఎటు అయినా వెళ్ళాలి అంటే భయ్యం వేస్తుంది ఎండలు మాములుగా లేదు ఈ సంవచరం అలా చమోటాలు అసలు ఎండా అబ్బో ఇంట్లో ఉండలేకపోతున్నం
అవును మొన్న బాగా వర్షం పడింది మళ్ళీ ఏంటండి ఎండ స్టార్ట్ అయ్యింది
ఆ అవును ఎద అట్ట ఉంది క అంది అది వెల్ల లేదుగా అండి రహినీ కాంతి ఆహా ఎలలేదు అండి ఆది వెళ్తే మాత్రం అంత ఉండదు ఆది వెళ్ళలేదు కబ్బటి ఎండలు పడుతున్నాయి
ఆ అది వెళ్ళిపోతే కానీ వర్షాకాలం రాదు ఎప్పుడు వచ్చిదో వర్ష కాలం హాయి గా ఉంటది ఆ ఏం లేదండి సీరియల్స్ చూస్ స్తున్నా మీరేం చూస్తున్నారు ఆ ఎన్ ఎన్ న్ని గంటలు దాకా చూస్తారు
నేను నాలుగింటికి అలా చూస్తానండి పన్నెండు నుంచి హు మీరు అదేలేండి నేను కూడా అంతే నాలుగు నాలుగిటి వైపు చూస్తాను నేను ఆ అవునండి కొంగు బంగారం దాంట్లో ఉన్న చీరలను న్నీ నాకు బాగా ఇష్టం నేను చూస్తే ఆ సీరియల్ ను అవును
ఏం చేస్తున్నరాండి ఆ అదేనండి
ఆ అవును ఏదో చూడాలిగా హు మీ ఫ్రెండ్ ఎల్లింద
మా ఫ్రెండ్ ఏళ్ళిందండి
ఆహా మీతో మాట్లాడుతుందా
ఆ పొద్దున్న చేసింది మళ్ళీ ఇంకా చేయలేదు
ఆహా అదే పిల్లలు బాగున్నారండి ఆ మీ మామయ్య వాళ్ళు ఉన్నారా అండి మీ అం మీ మామయ్య వాళ్ళ పిల్లలు బాగున్నారా అన్నా అదేలేండి హు అమ్మమ్మా మేము గూడా బానే ఉన్నాం
ఆ
హు ఇంకేంటండి
ఏం లేదండి మీరే చెప్పాలి
ఉహ్ భోజం చేసారంటున్నారుగా
చేసేసాను భోజనం కాసేపు పడుకుందామని ఆహ్ మీరేం చేస్తున్నారని చేసా
ఏం చేయట్లేదండి టీవీ చూస్తున్నా పడుకొని
అవును పోయా మొన్న వరక్ కు వర్షాకాలం లాగా ఉండి ఇప్పుడేమో ఎండ బాగా పడుతుంది ఎం నండి బాబోయ్
అవును ఇ మాన పడుద్ది అండి అందుకే అట్లా పడుతుంది ఎండా
ఆ పడితే బాగుండు
ఆ పడిద్ది లేపోతే ఉండలేము ఈ ఇల్లో
ఆ
అసలే ఆవురి సమటలు తర్చూ చెమటంతా
అవునా
ఆ వరదలు తెచ్చుకున్నారా ఫ్రూట్స్ తెచ్చుకున్నారా
ఆ తెచ్చుకున్నాం
ఏం ఫ్రూట్స్ తెచ్చుకున్నారు
మేమా యాపిల్ అయి తెచ్చుకున్నాం.
ఆహా యాపిల్ తెచ్చుకున్నారా. ఇం ఇంకా ఆహా అదేలేండి. మేం తెచ్చుకున్నాం.
మీరు కూడా తెచ్చుకుంటారా?
ఆ మేము కూడ తెచ్చుకుంటానండి యాపిల్, దానిమ్మ కాయలు.
హ్ అయి తింటారా? హ్ తినండి. పాలా ఆ తాగుతారండి.
ఆ తాగండి. పాలు తాగితేనే మంచిది. ఇంకెంత తింటారు, తాగుతారు.
నేను ఇంకా అన్నీ తింటాను.
ఆహా అవునా
ఎందుకండీ పిల్లల్ని ఏం అవ్వలేదండి కాలు నొప్పుగా ఉంటే.
ఆహా ఇప్పుడు కాళ్ల నొప్పులు ఎంది. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారా ఏంది. టీవీ సౌండ్
ఏమవ్వళా మాములుగా ఏసుకుంటున్నా ఒళ్ళు నొప్పిగా ఉంటే. నాకు ఏం అర్థం ఏయ్ నా కూడా ఆ
ఎప్పుడో ఒకసారి ఎసుకుంటా.
అదేలే నేను పోగులు అయ్యేందో పెడుతుంటే పెడుతున్నా.
ఏదోటి కదిలిస్తూ ఉంటారు కదా మీరు, సరిగ్గా ఉండలేరు.
కాళ్లు చేతులు కట్టేయాలి. హ
అన్నం తిన్నావా?
తినాలి, తిన్నానండి.
ఏం కూర?
మాది బెండకాయ ఫ్రై.
ఈసారి ఆహా అదేనండి. ఆ ఎళ్తానండి. అక్కడ ఏం తెచ్చుకుంటారు మీరు?
మేము పన్నీరు, మిల్ మేకర్, బాస్మతి బియ్యం అయి తెచ్చుకుంటాం. అవును బావుండుద్ది క్వాలిటీ. ఆ ఆ మమ్మీ వండిద్ది. అదేలేండి. ఉ ఇంకేంటి విశేషాలు.
ఏం లేదండి మీరు మార్కెట్ కు వెళ్లొచ్చారా స్మార్ట్ కు వెళ్లొచ్చారా
వెళ్లాలి రేపు
అన్నారు
బాస్మతి బియ్యం చాక్లెట్లు బిస్కెట్లు లిక్విడ్స్ వాషింగ్ మిషన్ లో వెయ్యడానికి మీరెళ్ళారా
బస్సు సౌండ్ అవును అందులో అన్ని బాగుంటాయి ప్లస్ అన్నీ నాకు అవి నచ్చుతాయి స్మార్ట్ కూడా బావుండిద్దండి ఇగ ఒక వస్తువు ఉంది ఒక వస్తువు లేదని కాదు అన్నీ ఉంటాయి
అవును బావుండిద్ది స్మార్ట్
అవును డబ్బులు ఉండాలే కానీ అన్ని తెచ్చుకోవచ్చు ఆ బాగుంటాయండి అవి
అవును అన్నీ ప్లేట్లు బట్టలు
ఆ
హ్మ్ ఇంకేంటి విశేషాలు
ఇంకేం లేదండి మేము కూడా వెళ్ళేవాళమండి స్మార్ట్ కి ఆ నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటా ఏమేమి కావాలి ఏమేమి ఉన్నాయ అన్ని తెచ్చుకుంటా కుంటా
ఊ హు మేము తెచ్చుకుంటాం బిస్కెట్లు అవి తెచ్చుకుంటాం అండి
అండి ఆహా అయి బాగుంటాయా
ఆ బావుటాయండి
అవును క్రీమ్ ఉంటాయి కదా బాగునే ఉండిద్ది తీయగా
హ్మ్ అవునండి
హ్మ్ నాకు ఇష్టంలే నేను కూడా తింటానండి హ్మ్ అదేనండి కూరగాయలు తెచ్చుకున్నారా
కూరగాయలా కూరగాయలు బానే ఉంటయి ఆడ
ఆహా అన్ని ఉంటాయా అవునా
ఆ
ఇదేనండి ఫ్రూట్స్ లో ఏమి ఇష్టం
ఫ్రూట్స్ లోన యాపిల్
హ్మ్
డ్రాగన్ ఫ్రూట్
ఆ ఆహా నా కూడా అదే ఇష్టం నాకు కూడా అవే ఇష్టం అదే తింటా నేను కూడా
హ్మ్ బనానా అయి గూడ బావుంటాయి
ఆహా మీరు బనానా తింటారా
అట్టికాయ్ బనానా అంటే
అవునులేండి
ఊ ఇంకేంటి సీరియల్స్ చూస్తున్నారా? అవునండి ఆహా! సర్ సర్లే అండి ఉంటాను బాయ్ బాయ్ అండి ఆ మ